విన్బడుతుందా హలో
హలో బాగున్నార
అ బావున్నాను వినపడుతుందా మాట్లు వినబడుతున్నాయా వర్షం వచ్చింది ఇప్పుడే మీకోచ్చిందా
ఆ వచ్చింది అండీ మాకు మార్నింగ్ నుంచీ ఫుల్ వర్షం ఇక్కడ
అవునా
కనీ వాటర్ లే అవునండి మార్నింగ్ కొంచెం సేపు వచ్చింది మల్ ళ్ళి ఆఫ్టర్నూన్ కొంసేపే పోయింది మల్లొచ్చింది కానీ వాటర్ లేప్తే మన్కన్ అవునండి అవును కని మనకు వాటర్ అన్నిటికి అవసరం కదండీ డాక్టర్స్ కూడ్ జెప్తా ఉంట్రు డైలీ మనవ్ ఎయ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాల్ అని చెప్తూ ఉంటారు
తాగా ఈ నీల్ గూడా ఏమ్ విచిత్రమొ నాకేం లేద్ డిస్టర్బెన్సు నీకోస్తుందా
ఆ శబ్దము కొంచెం కట్టు కట్ట ఏంట్ ఓస్తుంది వాయిసు
ఇంకంతే అండి ఉంది జరగుతద్ అంతే ఆ కాన్ ఆ
కనీ మన్
ఇంత వర్షం వొచ్చినా తాగడానికి నీల్ లేవు కొనుక్కోవాల్సి వొస్
అవునవునండి మరి ప్యూరిఫైర్ అంటే మన స్వచ్ఛమైన వాటర్ గూడా తీసకోవడం చాల మంచిది హెల్త్కి
ఎప్పుడైనా ఆలోచించారా మన్ నీళ్ళు కుడా కొనుక్కుంటావని భవిష్యత్తులోని
అవునవునండి
అవన్ నేను కూడా ఎట్లాగంటే అప్పుట్లో చిన్నప్పుడు టీవీ చూసుండేదనమాట ముందు ముందు రో సులుములో మనం నీళ్లు కూడా గొనుక్కుంటాము. అన్ చెప్పేసేసి అప్పుడు టీవీలో చూసేదాన్ని. ఏ మనం నీళ్ళు గొనుక్కోడం ఏంటి మనకే బోల్ నీళ్ళు అని అనుకున్న్ కానీ నిజానికి మన్ నేన్ ఇప్పుడు వింటుంటే సొన్ స్వయంగా గదా వాటిల్స్ అంతలాగా మారిపోయింది అమాట రోజ్ రోజుల అలా మారిపోయినాయ్ ఎంతపెద్ద వర్షం వొచ్చినా సరే భూమిలోంచి నీళ్ళు పు ట్లేదు కదా మంచి సముద్రంలోకి ఏళ్ళిపోతున్నాయ్ ఏం జేస్తున్నారు మీరు భోన్ చేస్ సరా
ఆ చేసావండి
హ్మ్ వర్షం బాగ్ తగ్గిందైయితే ఇప్పుడు
అవునండి వషేం ఇప్పుడు తగ్గిపోయింది ప్రజెంటు
హ్మ్ మొక్కలన్నీ చాలా ఎండగుంది గదా
కానీ వ్యవసాయం జేసేటప్పుడు వా వా వాతావరణం గూడా మంచి అనుకూలంగా ఉండాలి. మనకీ నీళ్ళు గూడా మంచిగ సరిపోవాలి
అవును వ్యవసాయం చేయడానికి ఏం నీళ్ళు లేకపోతే వ్యవసాయం ఏం చేస్తామండి ఏమి చేయలేం కదా ఫోన్
అవునండి ఇప్పుడు ఆహారం దీస్కు ఆ ఆహారం దీసుకున్నప్పుడు గుడా మనకి జీర్ణం గావడానికి గూడా ఎక్కువ వా అవ్ నీర్ దిస్కోవాలి
అవును
మనం తాగడానికి వాటర్ గావాలి వంట జేయడానికి వాటర్ గావాలి అమీను ఇప్పుడు స్నానానికైనా నీళ్లు గావాలి బట్టలు ఉతకడానికి వ్యవసాయానికి అన్నిటికీ నీళ్ళు కం నీళ్ళు కావాల్సండి మనకి
అనే రోజూవారి అవసరం అది
అవునండి ఇప్పుడు పొద్దున్నే లేవన్ గానే గూడా ఒక గ్లాసూ గోరువెచ్చిన వాటర్ తాగి అగోరువేచ్చిన నీరు తాగి అతే మనం బాడీలో గోడా మంచి డైజే ఆ ఆహారం అనేది మంచి జీర్ణం అవుతూ ఉంటదండి ఇంకోటండి అవునండి కోటండి ఇప్పుడు రాగి పాత్రలో నీ నీళ్ళన్నీ నిలువజేసి ఉదయం పొద్దున్నే లేసి ఆ తాగితే థైరాయిడ్ పోతుం ది కీళ్ళ నొప్పులు ఉంటాయి గదా అయి గూడా తగ్గుతుందంటారు.
అవున
అవునండి మా మా సైడు ఒక డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళు చెప్పారు అ ఇలా చేస్తే బాగుంటుందని
ఉహ్ అంటే తగ్గినియా మనకి ఆ తగ్గిన వాళ్ళు కూడా కనబడాలి కదా నేన్ తాగుతాను నేన్ నేను మాములుగానే రాగి బాటిల్ లే వాడతాను వాటర్కి
మన బాడీ లో కూడా మంచిగా జీర్ణం అవుతాయంట అండి మనం తీసుకునే ఆహారము ఇప్పుడు కొంతమందికి తలనొప్పి రావడము ఆ కొంచెం చర్మం పొడి బరాడం లాంటివి జరుగుతా ఉంటాయి కదా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి అలాంటి ఆథీ వాళ్ళు డిహైడ్రే బాడీ మొత్తం ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయ అన్నమాట
స్కిన్ బాగుండాలంటే కూడా ఎక్కువ వాటర్ తాగాలిమో కదా అండి
అవునవునండి కంపల్సరీగా డాక్టర్స్ మనకి చాలహా స్తా ఉంటారు ఇప్పుడు రోజు లో మొత్తం త్రీ లీ మూడు లీటర్లు వాటర్ తీసుకోవాలి డే అని
ఉ ఏంటో అండి అవన్నీ పాటించలేకపోతున్నాము హ్మ్ పొద్దున్లేసి చేయడము మళ్ళీ అంటే అంతా ఆ అలా ఉంటుంది కదా ముందు రోజులా పాత పాత రోజుల్లో కాదు కదా
అవునండి ఇప్పుడు మన మన శరీరీలో శరీరంలో కూడా వ్యర్థాలు అనేది బయటికి వెళ్ళిపోతాయండి ఇప్పుడు చెమట ద్వారా ఇప్పుడు దా మన బాడీలో ఏమన్నా వ్యర్థ పర్దో అలు ఉంటే చమట ద్వారా మనం వాటర్ ఎక్కువ తీసు కోడం వల్ల కూడా స్వెట్ వల్ల బయటకు వచ్చేస్తా ఉంటాయండి
ఆ అప్పుడే మనము డిహైడ్రేట్ అయిపోతాం కదా
అవునండి నీళ్ళు అనేది ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మనకి ఆరోగ్యానికి మంచి చ్చిది అందులో వస్ స్వచ్ఛమైన నీళ్లు తాగడం చాలా ముఖ్యం అండి
స్వచ్ఛమైన నీళ్లు ఇవి స్వచ్ఛతమైనది నాణ్యమైంది అంటే ఈరోజు లో మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఇంద మీరు రాగి రాగి అన్నారు కదా అదైతే బెస్ట్ అదే ఇంప్యూరిటీస్ అన్ని తీసేస్తాయిని అని అన్నారు ఇప్పుడు అందుకన్నా బెస్ట్ ఏంటంటే మనము హ్మ్ చెప్పండి
ఇప్పుడు పరిశ్రమలు ఉన్నాయి కదండి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో గాని ఏమైన్నా తయారీ తయారీ ఏమైనా తయారు చేస్తా ఉంటాం కదా అన్ని రకాలలో కూడా అన్ని రక లలో కూడా నీ నీరు అనేది మి కీలక పాత్ర పోషి చిది
అవును మీరు చెప్పింది కరెక్ట్ అదే నీళ్ళ వల్లే కూడా కరెంట్ ఉత్పత్ అవుతునై గదా
అవునవునండి
చాలా ఇండస్ట్రీస్ కరెంట్ వాళ్ళ గూడా రన్ అవుతున్నాయి గాదా మీషిన్స్ అవన్నీ
అవునవునండి
కరెంట్ అంటే వాటర్ ఆ నాగార్జున సాగరు మీర్ మీకు దగ్గరే కదా నాకు దెలిసి నాగార్జున్ సాగరు డ్యామ్ అందులోంచే కదా కరెంట్ ఓచ్చేది
అవునవునండి అవును మేమ ఏళ్ళాము రెండు సార్లు ఏళ్ళాము
చూసారా ఎలా కనెక్ట్ చేసాడొ
ఆ అవునండి ఏళ్ళాము టూ టైమ్స్ ఎ రొండు సార్లు ఏళ్ళాము మేము
ఉమ్మ్ అంత ఫాస్ట్ గా ఫ్లోఓస్తే గాని రాదంట కద్ కరెంటండి ఆ వాటర్ అంత ఫస్ ఫాస్టుగా ఫ్లోఓస్తై గాని కరెంట్ రాదట
అవునవునండి నేను గూడా విన్నాను ఇప్పుడు మనం ఆ రోజువార పన్నల్లో అవునండి రోజువార్ పనలల్లో బ్రేష్ జేష్టప్పుడు స్నానం జేష్టప్పుడు గూడా ఆస్టాల్ లేనప్పుడు గూంతమంది నళ్లాలని వా అట్లా వేస్ట్ వాటరే పరోవ్స్థా ఉంటారు కానీ వాటర్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిదండి
అవు ఏద్ ట్యాపు వోరకే ఓదిలేయడము
ఇప్పుడు తాగేనీళ్లో గూడా పిహెచ్విలు అనేది గూడా ఆరుర్ నుం నుంచి తొమ్మిది మధ్యలో ఉండాలంటారండి తత్ పుర్ష్
ఓకే
ఇపుడు ఇప్పుడు వాటర్ గూడా ఈ నీళ్ళ అనేది గూడా ఎప్పుడు మనం డైరెక్ట్ గా తాగకుండా కాచి చల్లాల్చి వాడాలండి ఆ వాటరా మనం తీసకోవడం వల్ల మన హెల్త్ మన మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి
ఏంటోండి ఏంటో ఈ రోజులు అసలు పాత రోజులే బావుండేవి నీళ్లు కొనుక్కోవడం ఏంటో తర్వాత గాలి కొనుక్కోవడం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవడం ఏంటో
అవునండి ఓకప్పుడండి ఈ ప్యూరిఫైర్లు గానీ వాటర్లు ఇయేన్నీ ఏం లేవు గీజర్లు ప్యూరిఫైర్లు ఎమ్ లేవ్ వు కానీ ఇప్పుడు ఏంత టెక్నాలజీ ఏంత మారిపోయింది పాత పద్ద్తులుందరు మర్చి పోయి బావిలోంచి వాటర్ తాగేవాళ్ళండి ఒకప్పుడు
ఉమ్మ్ గరెక్టే నా గ్ గుర్తొచింది
బావిలోంచి పల్లెటూళ్లల్లో బావిలోంచి నీలు తీసుకొచ్చి తాగుతారండి వాళ్ళు ఇప్పుడు చెరువులల్లో గూడా అవునండి చెరువులలో గూడా వాటరు తీసుకో తీస్కరావడము అప్పుడు పశువులకు కోడా స్నానం జేయించడం అట్లా జేస్తా ఉంటండి మా దగ్గర మాల్ బట్టల్ గూడా అక్కడే ఉత్కేస్తా ఉంటరు చెరువుల్ దగ్గర కానీ వాటర్ ఇవ్ ఈ నీళ్ళ అనేది మనం ఎప్పటికి వృధా చేయద్దండి ఇల్లు గుడా శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు గుడా నీటిని ఎక్కువ అంటే అండి ఎక్కువ అంటే ఎక్కువ వేస్ చేయకుండా మనం కరెక్ట్ పద్ధతిలో వాడ్తే మంచిదండి.
అవును ఇందాక్ మీర్ చెప్పారు కదా ఆ నీట్ దగ్గరే బట్టల్ ఉతకడం ఆ నీటి దగ్గరే వా శుభ్రం చేయడం ఆ నీల్ దగ్గరే అని నేన్ చూస్ సా నీటి గుడా నీ అప్పుడులో పెద్ద అద్ అం ఏదో జరుగుతున్నట్ అనిపిస్తది కానీ ఇప్పుడు అందరూ చెప్తుంటంటే ఓ ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అబ్బా నేన్ నేనైతే చాలా చాలా మిస్ అయిపోయిదాన్ని బ పాత రోజులు మీర్ చెప్తుంటే గుర్తొస్తుంది బావి నీళ్ళన్నారు తర్వాత ఏది ఇక్కడన్నీ అన్నీ చూసా ఇప్పుడ్ నాక్ గుర్తొ సరే సరే అయితే నేను అదే వర్షం వచ్చింది ప్లేన్ దొరకట్లేదు ఎలా ఉన్నావా అని ఫోన్ చేసా. మళ్ళీ చేస్తాన్ అయితేనా ఆ ఓకే బాయ్